మనము చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాము ఎక్కడికైనా వెళ్దామా
ఎక్కడికి వెళ్దాం
ఊరిక వెళ్ళాలనుకుంటున్నాను నేను మన ఊరికి వెళ్ళాక చాలా రోజులైంది కదా
అవును
ఏ ఊరికి వెళ్దామంటావు మరి
బైన్సా కానీ మన ఊర్లో చాలా గొడవలు అయితున్నాయి ఇప్పుడు హిందూ ముస్లిం కి మధ్య చాలా గొడవలు నడుస్తున్నాయి అక్కడ ఇల్లులు కాల్పేస్తున్నారు
అయితే ఎలా వెళ్దాం మరి అక్కడికైతే
అక్కడ ఇప్పుడైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది పోలీసులది మనం వెళ్లడం చాలా కష్టం
మరి వేరే ఊరికి ఎక్కడికైనా వెళ్దామా మరి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా వెళ్దాం అంటున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అయిన తర్వాత వెళ్దాం అనేసి అనుకుంటున్నా నేను కూడా
ఓకే బాసర్కి వెళ్దామా మనము అక్కడ మంచిగా నది ఉంటుంది
బాసర ఎక్కడ
టిక్లో
నిర్మల్ డిస్ట్రిక్ట్ లోనా దగ్గర ఉంటుందా దూరం ఉంటుందా
మనకి ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి
ఎలా వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే ఎమరి
ట్రైన్ కి వెళ్ళొచ్చు మనము ఇక్కడ నుండి మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటుంది మనకి అజంతా ఎక్స్ ఎక్సప్రెస్ అక్కడ నుండి డైరెక్ట్ అక్కడే దిగుతాం మనం బాసర్ లో
సరే అయితే ట్రైన్ క కుండా ఇంకా ఎలా వెళ్ళొచ్చు మనం అక్కడికి
ట్రైన్ కాకుండా బస్సు లో కూడా ఎళ్ళొచ్చు లేదు అని అంటే మనం కార్ లో కూడా వెళ్ళొచ్చు
బస్సు లో అయితే ఎంత టికెట్ అవుతుంది మనకి
బస్ లో అయితే మనకి ఇప్పుడు పతకం ఉంది కదా ఆధార్ కార్డ్ పైన వెళ్ళిపోవచ్చు బస్ లో
అవును కదా అయితే మనం బస్ లో ఎళ్ళ చుగద మరి
బస్ లోనే ఎళ్దామా మరి లేదు అంటే కార్ లో కూడా వెళ్ళొచ్చు మనము కారులో అయితే ఒక ఫైవ్ థౌజండ్ అలా అవుతు తుంది
ఫైవ్ థౌసండ్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అనుకుం
అవును కానీ ట్రైన్ అయితే సేఫ్ కదా
ట్రైన్ కి ఎళ్దామా మరి అయితే
ట్రైన్ కె ఎళ్దాము ఎందుకంటే దాంట్లో మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి బస్సు లోన అయితే వాష్రూమ్స్ ఉండవు ఎక్కడ కూడా ఆపవు ఆపరు
సరే అయితే మరి మనం ట్రైన్కళ్దాం ఎప్పుడు ఎళ్దాం మరి హాలిడేస్ అయితే ఇంకా కొన్ని రోజులు అయితే ఎగ్జామ్స్ అయిన తర్వాత హాలిడేస్ ఒస్తాయి పిల్లలకి ఆ టైంలో ఎళ్దామా ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎళ్దామా లేదు చెప్పు ఒకసారి
అక్కడ మంచి నది ఉంటది పెద్దది సరస్వతి మాతాది అది ఒక పుణ్యక్షేత్రం కుంకుమార్ ర్చన చేస్తరు పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తరు. మీ పిల్లలక్కుడా అక్షరాభ్యాసం చ్ చేయించుకోవచ్చక్కడ కానీ అక్కడ పట్టు వస్త్రాలే ఎస్ కుని వెళ్ళాలి ఎందుకంటే అది గుడి, ఆలయం కాబట్టి.
లోపలికెళ్ళొచ్చా మనం గర్భగుడిలోకి లేకుంటే బయట నుంచె దర్శనం చేసుకోవాల్సోస్తదా?
ముందుగా మనము నదికి వెళ్ళి నదిలో స్నాన్ నం చేసుకోవాలి, అక్కడ నది స్నానం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటది సరస్వతి ఆలయం. అక్కడ నుంచి మనం గర్భగుడి లోపలికి వెళ్ళనికి ఉంటది. కనీ మధ్యాహ్నం క్లోజుంటుంది టెంపుల్.
అయితే మనం ఈ పి మన పిల్లలు ఎగ్ ఎక్సమ్స్ అయిన్తర్వాత ఒక రోజు కూర్చొని మనం మాట్లాడుకుందాం, ఎలా ఎళ్దాం ఎక్కడెక్కడికి ఎళ్తే బాగుంటది అక్కడ నుంచి. అవన్నీ చూస్ కూసొని మనం కరెక్ట్ గా చూస్ కొని అన్ని రాసుకొని
అవును దాని గురించి మనం మాట్లాడదాం, దాని చుట్టుపక్కల కూడా కొన్ని కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ గుడా మనం ఎళ్లొచ్చు చూడనికి కుంటాల జలపాతం ఆదిలాబాద్ లో ఉంటుంది. మనము చిన్నగున్నప్పుడు వెళ్లినం గుర్తుక్ కుందా
అవును
అక్కడ వెళ్ళొచ్చు ఇంకా కల్లూరు అని ఒకటి సాయిబాబా టెంపుల్ ఉంటది అక్కడ వెళ్ళొచ్చు.
ఉంటాయి సరే చాలా రోజులైంది కదా వెళ్ళలేదు. నాకసలు ఏం గుర్తుకే లేదే అసల అక్కడ్ ఏమేమి ఉన్నాయ అనేది, ఎప్పుడో మనం చిన్నప్పుడు ఎళ్ళాము, మళ్ళీ ఎప్పుడు ఎళ్ళలేదు కదా?
కల్లూరు సాయిబాబా అంటే గుట్ట పైన ఉంటది. గుట్ట పైనుంటది కల్లూరి సాయిబాబా టెంపుల్, అక్కడ చాలా కోతులుంటాయి, మంచిగ ఉంటది అక్కడ మనం ఒకసారి సత్యనారాయణ వ్రతం గుడా చేయించినం. అన్నదానం గుడా చేసినాం పెద్దగ హ్మ్ అక్కడ గుడా వెల్ ఏతే బావుంటది అక్కడ నుండి దగ్గరనే మన ఊరు నుండి ఉన్న పరిస్థిత్ లో ఊరికైతే వెళ్ళలేం కనీ దాన్ చుట్టుపక్కన ఉన్న గ్రామాల తెతే ఏళ్ళి రావచ్చు మంచిగ
అయితే ఏళ్దాం మరి
మరి స్నాక్స్ కూడ తీసుకోవాలి, బట్టలు కూడ సదురు కోవాలి షాపింగ్ గుడ వెళ్ళాలి మనం. ఇంక చాల పనులున్నయి.
ఏమేం తీసుకొని ఎళ్దామ్ మరి అలా అయితే?
అటుకులు చేసుకుందము కొన్ని మురుకులు, గర్జెలు ఇప్పుడు ఎండకాలం కదా వడియాలు గుడా వేసుకోవచ్చు ఎండలకి.
అవన్నీ చేసుకొని ఎళ్దామంటవ మరి?
అవును అన్నీ చేసుకొని వెళ్తే, ఒక సిక్స్ డేస్ అలా వెళ్ళి రావచ్చు మంచిగ.
అక్కను గుడ తీసుకెళ్దాము మరి వస్తదేమో ఆమెని కూడ కనుక్కుందమ ఒకసారి?
అక్కన ఏమో తనకి టైం దొరకదు కదా టీచర్ గదా తను?
హాలిడేస్ ఉంటాయేమో కదా హాలిడేస్ లో ఎళ్దామనుకుంటున్నాం కదా మనం కూడా మరి. ఆమెను కూడా ఒకసారి కనుక్కుంటే వస్తదేమో అని నేను అనుకుంటున్నా, బాబున్నాడు కదా ఆమెక్కుడా వస్తే బావుంటది అందరం కలిసి యెల్తే ఒకసారి చాలా రోజులైంది. కదా మనం ఎల్లనే లేము అస్ లో అప్పుడప్పుడు వెళ్తూ ఉన్ అంటే బావుంటుంది మనకు కూడా మెమోరీలా అయిపోతుంది కదా
అవును తీసుకొని వెళ్దాం మామెకి కూడా మరి కనీ నీ ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ మనం ఏమేం చేసుకుందాం పిండి వంటలన్నీ చేసుకుందాం మంచిగ
పిండి వన్ వంటలు ఏమేం చేసుకొని వెళ్దాం మరి
ప్పలు గారెలురుకులు అన్ని పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ లాగా అనిక్కుస్తాయి నీకు గుర్తుకుందా మనం చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళతోని తెప్ప వండనికి వెళ్తుండే బా సర్ గంగాది దగ్గర అలా గుడా మనం చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు అక్కడనే వెళ్ళి చాలా వాటర్ ఉన్నాయి ఇప్పుడు అక్ క్కడ
ఇప్పుడు ఎండాకాలం కదా మరి నీరక్కడ తక్
ఎండకాలం కొంచెం తక్కువ అయితయి కానీ చాలా బావుంటది వాతావరణం మనం గిన్నెలు అవన్నీ తీసుకొని ఏళ్ళి అక్కడనే వంటలు చేసుకుంటుండే పూరీలు గారేలు బజ్జీలు అన్నీ చేసుకొని తింటుండే ఇప్పుడు కూడా అలానే ఎల్దం
అదైతే నాకు కూడా గుర్తుకుంది అప్పుడు యెల్లె వాళ్ళం కదా మనం మమ్మీ వాళ్ళతోని
అ అదే మరి నువ్వేమంటావు షాపింగ్కి కూడా వెళ్దాం మనం ఎందుకంటే పట్టు చీరలు కూడా లేవు కదా తీసుకుందాం ఉ
నీ దగ్గర ఉన్నాయా ఏమైనా మరి ఏసుకోవడానికి మెంచి చీర ఏదైనా
చీరలు నా దగ్గర లేవు ప్ర ప్రస్తుతం కానీ అందుకనే ఒకసారి సికింద్రాబాద్ మార్కెట్లో వెళ్ళి చూద్దాం మనం మనక ఏవైనా నచ్చుతే అలానే నగలు కూడా తీసుకుందాం
సరే అయితే మరి నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే మనం అందరం ఒకసారి వెళ్ళేద్దాం మరి మమ్మీని కూడా తీసుకొస్తా వస్తదా మమీ కూడా
మమ్మీ రాదు మనమే వెళ్ళాలి
అయితే నీకు వరకు ఉండొచ్చు కదా మరి నీకు ఎప్పుడు వరకు వర్కుటుంది
నేను ఒక టూ త్రీ రోజులలా ఫ్రీ అయ ఫ్రీ అయినంక మనం వెళ్దాం నాకు రెండు పచ్చలు కావాలి ఎక్కడ మంచిగా దొరుకుతాయి
ఇక్కడైతే నాకు కూడా అంత తెలియదు ఎక్కడ దొరుకు దకుతాయో మరి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నవార్ మద్ దినలోన నేను కను క్కుంటాను మరి ఒకసారి కనుక్కున్న తర్వాత మనం అందరం కలిసేసి వెళ్దాము
నాకు ఒకటి ఔట్ఫిట్ ట్ చేయించుకోవాలని ఉంది కానీ దానికి కలర్ర్ ఏయించాలి ఆ కలర్ చార్మినార్ దగ్గర వేస్తారంట కదా
దాని గురించి నాకు కూడా అంత తెలియదు కాపోతే నువ్వు అన్నావు కదా నేను ఒకసారి కనుక్కుంటాను ఎవరికైనా తెలిసి ఉంటే కనుకొని మనం వెళ్దాం అలా అయితే ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా ఇంకా కొందరు వెళ్దామ అని అంటున్నారు వాళ్ళకు కూడా కొంచెం బట్టలు నగలవి తీస్ కుంటా అని అన్నారు వాళ్ళు కూడా ఒకేలా వాళ్ళు కూడా వస్తా అని చెప్ అయితే మనం అందరం కలిసేసి నువ్వు ఇక్కడికి వస్తావు కదా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే మనం ఏదైనా వే వెహల్ తీసుకోను లేకపోతే నువ్వు వెహికల్ తెస్తే నీ వెహికల్ పైన వెళ్దాం మనం
వెహికల్ల్లో ఏ వోడు బస్సు లోనే వెళ్దాం మనకు డబ్బులు ఎక్కువ ఖర్చు కావు కదా మళ్ళీ షాపింగ్కే ఎక్కువ డబ్బులు అవుతాయి
అది కూడా కరెక్ట్ డబ్బులయితే అయితాయ్ అనుకో అయితే మనం అందరం కలిసేసి బస్కే వెళ్దాం మరి
వెళ్దాము నువ్వు ఎన్ని డబ్బులు తీస్కొస్తావ్
నేను మనం వెళ్ళడానికైతే ఇంకా టైమ్ ఉంది కదా అప్పుడు వరకి చూస్తాను ఎంత డబ్బులు అయితాయా అనేది
నా దగ్గరయితే ఒక ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు లో నాకు ఒక చీర కావాలి దాని పైన నగలు కావాలి ఒకట్ హారము కమ్మలు కావాలి ఇంకా డబ్బులు మిగిలితే నాకు రెండు మూడు డ్రెస్సులు కూడా కావాలి రోజు వేస్కోనికి
అయితే నేను కూడా నాకు కూడా డ్రెస్సెస్ అయితే కావాలి డ్రెస్సెస్ తీస్కుంటాను మనం వెళ్దాం మరి అక్కడికైతే
సరే వెళ్దామ్
డ్రెస్ తీస్కున్న తర్వాత పిల్లలకి కూడా ఏదైనా బట్టలు అక్కడ మంచి కనిపిస్తే అవి కూడా తీసేస్కుందాం
పిల్లలకి ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో ఉమ్ ఎక్కడనా జాయిన్ చేయొచ్చు కదా పిల్లలకి డ్యాన్స్ క్లాసెస్కి కూచిపూడి క్లాసెస్కి స్విమ్మింగ్ క్లాసెస్కి
నీకేదైనా తెల్సుంటే నువ్వు చెప్పు మరి నేన్ యేస్తా నక్కడ వాళ్ళకి
మణికొండలో నా ఫ్రెండ్ ది ఒకటి డాన్స్ స్టూడియో ఉంది
సరే అయితే చూస్తాన్ నేను